హలో బావున్నారా అండి?
బావున్నాం అండి మీరు బావున్నారా?
ఆ బావున్నాము
ఇంట్లో అందరు ఎలా ఉన్నారు
బావున్నారు మీ వర్క్ అంతా ఎలా జరుగుతుంది బావుందా
ఆ అంతా బానే జరుగుతోందండి
ఆ ఇప్పుడు ఏదో యుద్ధం జరుగుతుం ఉంది జాబులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామంటున్నారు నిజమే నా? ది
అవునండి అందరు అందరు అదే మాట్లాడుతున్నారు బట్ ఫేక్ ఆ లేదంటే నిజమా అది తెలియట్లేదు.
అప్పుడు అని పోతే కరోనా కరోనా రావడం వల్ల జాబ్లన్ని పో అన్ని అందర్ కి తీసేసినారు
అవును
ఇప్పుడు మళ్ళీ ఇదేదో యుద్ధం అంటున్నారు ఈ జాబ్లు ఎక్కడ తీసేసారో అని భయం అవుతుంది
ప్రస్తుతానికి ఇంకా జాబులు తీసేటట్టు ఏమి కనిపించడంలేదు బట్ అందరికీ అదొక భయం నడుస్తోంది జనాల్లో టూ మంత్స్ వన్ మంత్ అట్లా జరుగుతుందంట యుద్ధం అయిపోతుంది బట్ దీని కోసమే జాబ్స్ అని తీసేస్తారంటే అట్లంతా జరగదంట
ఆ
కాకపోతే ఒక భయం అయితే ఉంది అందరి మనసుల్లో
ఇప్పుడున్న కష్టంలో జాబ్స్ రావడమే కష్టం అంటే మళ్ళీ వచ్చిన జాబులు తీసేసిన అంటే ఇంకా మళ్ళీ తెచ్చుకోవడం అంటే చానా కష్టమింక మ్
ఇప్పుడున్న లైఫ్ కి ఈ బిజీ లైఫ్ లో ప్లస్ స్ ఎన్ని ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నా కూడా మన స్కిల్ తగ్గటుకు వచ్చేకి జాబ్ చాలా కష్టం అవుతుంది ఇప్పుడు
ఆ ఇప్పుడు అసలు నార్మల్ చిన్న కంపెనీ ఒక ట్వల్వ్ థౌసండ్ థర్టీన్ థౌ జన్ ఒక ట్వంటీ థౌజండ్ జాబ్స్ అయినా కూడా ఇంటర్వ్యూస్ కెళ్తే అసలు వాళ్ళు త్రీ ఫోర్ రౌండ్స్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు మన కమిన్ కేషన్ స్కిల్స్ ఎంతగా చూస్తారో ట్వంటీ థౌజండ్ కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్ షన్ లో జాబులు తెచ్చుకోవడం చాలా కష్టం అయిపోయిందబ్బా
అవునండి ఇప్పుడు జాబ్ ఉంటేనే ఒక రెస్పెక్ట్ ఫుల్ లైఫ్ ఉంటుంది అని అంద రు జాబ్ కోసం చాలా ట్రై చేస్తున్నారు బట్ అవి వస్తాలేదని కొంతమంది డిప్రెషన్ లేకు వెళ్తున్నారు
అవునవును ఇంకా ఇలా అయితే ఏముంటుందండి మొన్న మా ఫ్రెండ్స్ వెళ్లారు అదేదో కంపెనీ జస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తామని చెప్పారంట కాల్ సెంటరు దానికి కూడా టూత్ త్రీ రౌండ్స్ కండక్ట్ చేశారంట
ఎందుకంటే ఇప్పుడు అందరికిీ అవసరం ఉంటున్నాయి కదా జాబ్స్ అట్లా అది వాళ్ళు చూస్తున్నారు అన్నమాట మంచి మంచి ఇంకా వస్తారేమో
ఆ అవున అవును ఇంకా వీళ్ళకంటే ఎక్కువ కమ్యూనికేషన్ ఉన్న అంటే స్కిల్స్ ఉన్న వాళ్ళు వస్తారేమో వస్తారేమో అన్నట్టు వీళ్ళని అంటే కొంచెం కమ్యూనికేషన్స్ స్కిల్స్ అటు ఇటు అయినా వాళ్ళు హైర్ చేసుకోవడం లేదు అస్
అవునండి ఎందుకంటే ఇగ కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళ అయినా పర్లేదు అన్ వస్తారు ఆ ఇ ఇప్పుడున్న సిట్యువేషన్ లో వస్తారు అన్నట్టు వాళ్ళు హోల్డ్ లో పెడుతున్నారు అందరినీ
అవునవును ఏదేమైనా ఇప్పుడు జాబ్ తెచ్చుకోవడం చానా కష్టం అబ్బా
అవునండి ఇంట్లో వాళ్ళు కూడా జాబ్ రావట్లేదంటే అదోకలాగా చూస్తారు వాళ్ళకి అదొక గిల్టీ ఫీల్ ఉం
గిల్టీ ఫీల్ ఉంటుంది అవును అందుకో అందుకోసమని ఏదో ఒక జాబ్ బ్ ఎలాగో అలా తెచ్చుకోవాలని అందరు కష్టపడుతుంటారు
అవునండి సిటీస్ లో ఫిఫ్టీన్ థౌజండ్ అంటే ఏం సరిపోతుందండి వాళ్ళు తినడానికి అన్ని ఖర్చులకి అప్పుడు అక్కడ ఉన్న ఖర్చులకి ఏం సరిపోతుంది ఫి
నార్మల్ నార్మల్ పిజీ రెంట్లే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఇంకా కొంచెం లగ్జరీ గా అంటే ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ అక్కడే సగం ఖర్చంతా అయి పోతుంది
అవును ఇంగా వ్వాళ ఫిఫ్టీన్ థౌజండ్ తీసు కొని ఏం తింటారు ఎట్లా ఉంటారు అక్కడ ఖర్చులన్నీ ఎలా మెయింటైన్ చేస్తారు వాళ్ళు
అవును చనా కష్టం ఇప్పుడు మళ్ళీ ఏదో ఈ గ్యాస్ సప్లై అవ్వడం లేదు ఆ ఈ పిజీ రల్లో ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదు అందువల్ల మళ్ళీ బయటకు పోయి తిని సగం ఖర్చులన్నీ అక్కడే అయిపోయి పోతున్నాయి
అవునండి
ఉమ్ మీరెలా ఐటీకా నాన్ ఐటీకి ట్రై చేస్తున్నారా
లేదండి నేను ప్రస్తుతానికి బాబు ఉన్నాడు కదా నేను బా బున్ చూసుకోవాలి ఏం వర్క్ కైయితే వెళ్ళట్లేదండి
అయినా ఇప్పుడు ఐటీ అయినా చానా కష్టమే అసలు అంటే సి సి ప్లేస్ ప్లేస్ జ వా ఇలాంటి ప్రోగ్ చనా స్కిల్స్ ఉండాలి అలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళకి కూడా జాబులు సరిగ్గా రావడం లేదు అస్ సలు ఎక్కడికి పోయినా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు
ఉమ్ ఫ్రెషర్స్ కి జాబ్ ఇచ్చి ట్రై చేస్తేనే కదా వాళ్ళకి ఎక్స్ పిరియన్స్ వస్తుంది అది అర్థం చేసుకోరు
కానీ వాళ్ళకి ప్రెషర్స్ కి ఏమంత స్కిల్స్ ఉండవ్ కదా అదే ఎక్స్పీరియన్స్ వాళ్ళక అయితే చాలా స్కిల్స్ ఉంటాయి అని వాళ్ళు ఎక్స్
అవును కానీ అం దరూ అదే ఆలోచిస్తే ఫ్రెషర్స్ కి ఎక్స్పీరియన్స్ ఎట్ల వస్తుందండి ఈ ఫ్రెషర్స్ ఛాన్స్ ఇస్ స్తనే కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది
ఏం చేద్దాం మళ్ళీ
అది అర్థం చేసుకొని కొంచెం నేర్పించుకుంటే వాళ్ళకి ఫ్రెషర్స్ కి ఉ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఇచ్చినట్టు ఆపర్చునిటీస్ ఇచ్చినట్టు ఉంటుంది
ఉమ్ అ అందుకనే ఇప్పుడు అంత కష్టం ఉంది కాబట్టి ఏదో నార్మల్ కాల్ సెంటర్ రోజు కాల్స్ మాట్లాడాలంటే ఎంత కష్టం అసలు అయినా కూడా దానికి కూడా ఇంక ఏది ఆపర్చునిటీస్ ఏం లేక ఇంగ దానికే పోతు న్నారు అందరు
అవునండి
చనా స్కిల్స్ ఉండి అంత బాగుంటే తప్ప జాబ్లు రావడం లేదు ఇప్పుడు కష్టం అయిపోయింది
అవును
ఇప్పుడు అందరు చదివే వాళ్ళు అందరు జాబుల కోసం వచ్చే వాళ్ళు అందరు జాబుల కోసం వెతికే వల్లే ఇంకా ఎవరికని ఇస్తారు ఎవరికని జాబ్లు వస్తాయి
ఆది నిజమేనండి ఎందుకు ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళే మనం జాబ్ చేయకపోతే ఏదోలా చూస్తున్నారే అదే ఇంట్లో వాళ్ళు కూడా ఏం పర్లేదు మా బాబుకు జాబ్లు ఎక్కువున్న పర్లేదు ఇంట్లో ఏదో ఒక వర్క్ చేసుకొని బతుకుతాడులే అని అనే హోప్ వాళ్ళిస్తే వాళ్ళు ఏదో ఒక్ పన్ చేస్కుంటారు
అలా లేదే అందరూ జాబుల్ జాబుల్ జాబులుంటేనే రెస్పెక్ట్ జాబు జేస్తేన్ రెస్పెక్ట్ అంటారు ఈ ప్రైవేట్ జాబ్లు జేసేదానికంటే ఇంటి దగ్గర వ్యవస్ సాయం జేస్కునేది చానా మంచిది
ఆ కానీ వ్యవసాయం చేసే వాళ్ళకి రెస్పెక్టే లేదండి ఇప్పుడు
ఆ అనుకుంటారు కానీ వాళ్ళ ప్రశాంతమైన్ జీవితం ఈ ఇక్కడ ఉండద్ గదా ఈ సాఫ్ట్వేర్లకి
కి అది లేకపోయిండచ్చు కానీ వాళ్ళక్ రెస్పెక్ట్ ఉంటుంది అహా ఇక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ ఉండద్ కదా
ఈ సాఫ్ట్వేర్ జీవితలో ఎన్ని రోజుల్ చేస్ చేస్తున్న ఇదే జీవితమే ఏం గ్రోత్ ఉండదు
కంపెనీస్ గ్రోత్ ఉంటుంది
కంపెనీస్ గ్రోత్ ఉంటుంది మనకేం గ్రోత్ మనక్ గేమ్ ఆపర్చునిటీస్ ఇయ్యర్ గదా
అవును మనం ఉన్నంత అంత వరకు వర్క్ చేపిచ్కుంటారు తర్వాత మన పని మన పని మనదే వాళ్ళేదే వాళ్ళ లై ఫ్ వాలదే
అంతే వాళ్ళు ఎంతసేప్ ఉన్నా ఎక్కువసేప్ చూపించ్కోవలి చేపిచ్కోవాలని వర్కు చుస్తార్ గాని మనకి మాత్రం ఏమి అడ్వాంటేజెస్ ఏమియ్యారు వాళ్ళు
అవును అవునండి
ఆ
కానీ వ్యవసాయం చేస్కుంటే అతృప్తి వేరే ఉంటుంది బట్ అది ఎవరు ఇప్పుడు ఉన్న ఈ యుత్ పట్టించుకోవడం లేదు వ్యవస్
ఇప్పుడ్ అమ్మ నాన్న త వాళ్ళు వ్యవసాయం జేసేవాళ్ళైనా కూడా ఎంత కట్ అంటే వాళ్ళు ఎంత లేదు అన్ లేనోలైనా బీదోళ్లైనా స సరే వాళ్ళు పిల్లలన్ చదివించి జాబులకే పంపియాలా జాబులకే పంపియాలన్ చూస్త
ఆ అవును ఇది కూడా ఒక పనే దీం లోనూ ఉండచ్చు మనమే అదే జీవితం కాదు అని నేర్-నేర్పిస్ తె బెటర్ ఇప్పుడున్న లైఫ్ కి
ఆ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ లో ఇ జాబ్ లు అన్కుంటాము ఇక్కడోచ్చేది నెలకి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఇలా వస్తే చిన్న చిన్ జాబులకి అదే వ్యవసాయం అయితే ఒక మంచి పంట ఒక మంచిగా వ వచ్చింది అంటే ఎంత డబ్బులోస్
అవునండి కానీ అది చూడరు గదా జ జాబుందా జాబుందా జాబుందా అన్ అడుగు
ప్రతి ఒక్కరూ ఊర్లోకైనా అడిగేదదే కదా జాబ్ వచ్చిందా జాబ్ ఉందా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నార్
అది చిన్నదయినా సరే పెద్దదయినా సరే జాబ్ ఉండలి ప్రతి ఒక్కరిక్
అంతే అదొక రెస్పెక్ట్ ఆ మా వాళ్ అక్కడ బెంగళూర్ లో ఉన్నారు హైదరాబాద్ లో ఉన్నారు ఆ జాబ్ జేస్తున్నారు అంటే
అంటే అంటే చాలు వాళ్ ఎంత కష్టపడుతున్నారు అ అక్కడ ఎలా బతుక్తున్నారో ఏమి అవసరం లేదు
ఆ వాళ్ళకి ఎంత సాల్రీల్ వస్తున్నాయనేది ఎవర్కి అవస అవ్స్రం లేదు
ప్లేస్ ఉన్నాదంటే ఓకే చాలు అన్నట్టు
ఇక్కడ్ జూస్తే జాబులు అంటే మంచి శాల్రీ కావాలంటే చనా స్కిల్స్ ఉండాల ఆ స్కిల్స్ లేక్పోతే ఆ జాబులో ఏం చేయలేం
అవును అక్కడ్ అంత సంపాదించి ఒకవేళ మంచి జాబ్ ఒచ్చి మంచిగా జీతం ఒచ్చినా సరే కలుషితమైన ఫుడ్డే తినాలి అక్కడ అదే మనం ఇగ మనమే వ్యవసాయం చేస్కుంటే మన ఏ ఊర్లలో కలుషితం లేని ఫుడ్డ్ మనం తీసుకోవచ్చు హెల్దీగా ఉండొచ్చు
అదే గదా ఇది ఇంత జాబ్ చేష్ న పొద్దున కూర్చొని సాయంత్రం వరకు ఆ సిస్టమ్స్ చూసి చూసి చూసి మనక్ కన్లు మన హెల్తు ఇవి పాడైతయ్ తప్
ఊ అవ్ కాద్ అది కాక సిటీస్ లో అంతా కలుషితమే కదా ఫుడ్డు ప్లస్సు కూరగాయలు ఏదైనా
ఏది ఫ్రెష్గా ఏది ఆ ఔనౌను అదే మన పల్లెటూర్లో అయితే అన్ని మన కళ్ళ ముందరే అన్ని పండించుకొని అన్ని తింటం బాగ
ఔనండి
ఏది కలుషితమో ఏది మంచిది ఏది చెడ్డది అని మనకే కన్ల ముందరే తెల్సిపోతుంది
ఔను
అదే ఇక్కడైతే వాళ్ళు ఏమేమ్ కెమికల్స్ కల్పుతరో ఎలా యూస్ చేస్తరో ఎలా దాన్ని ప్రిపేర్ చేస్తరొ ఏం తెలీదు మనకి
యూత్ ఇప్పుడున్న యూతు జన్రేషన్ మొత్తం అందరూ కొంచం వ్యవసాయం గు మీద ఇంట్రెస్ట్ చూపిస్తే బెటరు ఊ మేబి కొంచెం ఫ్యూచర్ లో అన్న మనా ఫ్యూచర్ పి ల్లలైనా సరే కొంచెం వాళ్ళకైనా మనం ఫుడ్డ్ అందించినట్టు ఔతుంది
ఔనౌను గద మళ్ళి ఇప్పుడ్ అందరూ జాబ్లే అందరూ జాబుల్ జాబుల్ అంటే జాబుల్ చేసే వాళ్ళందరికీ తినేక్ ఎక్కడ్ నుంచి ఒస్త్ తుంది అన్నం రైతులు పండించక్పోతే అంతంతే రైస్ గుడా మిషన్ పెట్టి తయార్ చేయలా
ఔను ఊ
అందరు జాబుల్ జాబ్ బుల్ జాబుల్ అంటారు జాబుల్ చేస్తే అందరూ జాబుల్ చేస్తే ఇంకా అందర్కి ఫుడ్డ్ ఎక్కడ్ నుంచి ఒస్
ఔనండి
ఆ